చెప్పు
హ ఏం లేదు ఇందాక ఇట్లా నడుచుకుంటా పోతుంటే నే ఇంటిక్కడ ఎవరో కనిపించే ప్రై ఎవరో అడుగుదామని ఫోన్ చేసినాం
మా చుట్టాలు వచ్చారు నిన్న మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అయితే అందరు వచ్చారు వాళ్ళే
అవునా అదే బాగుమంది అనిపిస్తున్నారు మరి నాక ఏం తెలియదు ఎవ్వరు ఏంటా అని ఫోన్ చేసిన
ఆ అదే ఎవరికి చెప్పలేదు ఇక నేను పాలే చుట్టాలే ఉన్నారు
ఫంక్షన్ చేసార అయింది మరి
ఫంక్షన్ అంటే ఏంటిదండి అదే మాకు పిలి చూపులు జరిగాయి అందుకోసం వచ్చారు
అవునా ఓకే అయిందామ్మా అతి సంబంధం
ఆ ఓకే అయిందండి వాళ్ళు వచ్చారు అన్నని తిన్నారు ఇక మేం వెళ్లడమే ఉంది
మరి వెళ్తున్నారా మీరు ముహూర్తాలు చూసుకుంటారా దాని ఏమైనా
ఆ చూసుకుంటారు నిన్న అయ్యాగారినికి ఫోన్ చేసి అడిగారు మా అమ్మ అదే ఈ నెల ముప్పై తారీకు బాగుందని చెప్పారంట వెళ్తారు కావచ్చు మరి
అవునా అంటే ఇక్కడ రెండు మూడు పెళ్లలు కూడా ఉన్నాయి ఆ రోజు మర్యాద బాగుంది అనుకుంటా
ఆ అవునంట బాగుందంట అయ్య గారు కూడా అదే చెప్పారు
ఏ వారం ఏ వారం అవుతుంది ముప్పై తారీఖ అంటే
ఆ అంటే నాకు తెలిసి సోమవారం అయితుంది అనుకుంటాం ముప్పే
మంచి రోజు అవుతుందిలేండి
అదే అందుకే ఇక అదే రోజు వెళ్దామని అనుకుంటున్నారు వీళ్ళు కూడా
ఉ మరి ఇంకా అబ్బాయి వాళ్ళు అంతా బానే అన్ని మాట్లాడుకున్నార
ఆ అన్ని మాట్లాడుకున్నారు మొన్న వాళ్ళు వచ్చినప్పుడే అన్ని మాట్లాడుకున్నారు అయిపోయింది ఇంక మా వాళ్ళు వెళ్ళి తినేసి రావడమే ఉంది
ఇ అది అయిపోతే తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటదా మరి
ఆ ఎంగేజ్మెంట్ ఏం లేదు ఇ డైరెక్ట్ పెళ్ళ పెట్టుకుంటారు అనుకుంటా మాది కూడా అచ్చే నెలలో ఉంట
అచ్చేనెల ముహూర్తాలు ఉన్నాయంటారా మరి కనుకున్నారా
అయ్య గారిని అడిగితే ఉన్నాయి బానే ఉన్నాయి మీరయితే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయడియా నా కన్నాడు
ఆ అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళి జస్ట్ భోజనాలు చేసి వస్తారా ఒకక్కరు అమ్మ వాళ్ళ ఇద్దరు వెళ్తారు లేకపోతే ఎవరైనా చుట్టాలు ఉంతప్పటకుతారా
ఇద్దరే వెళ్ళర్లేండి ఊర్లో కొంతమంది అంటే మాకు చుట్టాలు ఉంటారు కదా వాళ్లని తీసుకొని వెళ్తారంట ఇగ అందరు చూడాలి కదా వాళ్ళ ఇల్లు కూడా
ఆ అదే కదా సుమారు ఎంత మంది వెళ్తారు ఒక యాభై మంది వరకు వెళ్తారా
ఆ మరి అంతమంది ఏమి వెళ్లారు రెం ఒక ఇరవై మంది అలా వెళ్తారేమో ఏమని చెప్పేదాన్ని బట్టి ఉంటుంది
ఇప్పుడు పెళ్లి అయిపోయిన తరువాత ఇట్లా రిసెప్షన్ ఉంటది కదా అప్పుడైనా వాళ్ళు ఇల్లు చూడచ్చు కదా ఇప్పుడే ఇవ్వాలని ఏం లేదు కదా
అప్పుడు కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుంటారా లేదా మాకు ఇంకేం చెప్పలేదు అందుకోసం అనిక అందరు ఇప్పుడే వెళ్దామని అని అనుకుంటారు
ఆ అయినా ఈ కాలంలో రిసెప్షన్ ఎవరు పెట్టుకోట్లేదుండి
ఉ అన్ని ఆ పెళ్లిలోనే చేసేస్తున్నారు కదా రిసెప్షన్ మళ్ళీ సపరేట్ గా ఏవో చేసుకున్ ఉంటున్నది అదొక ఖర్చు
ఆ అంతే కదా ఒకవేళ ఇప్పుడు అబ్బాయి వాళ్ళు రిసెప్షన్ పెట్టకపోతే మీకు పెళ్ళిలో సగం ఖచిస్తార అనుకుంటా కదా
ఏమో అండి ఇగ అవన్నీ మా మమ్మీ వాళ్ళకి తెలుసు నేనైతే ఏమి అడగలేదు
ఆ అవును అంటే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు రిసెప్షన్ పెట్టుకోకపోతే మీకు భోజనం ఖర్చులో సగం డబ్బులు వాళ్ళిస్తారు
అవునా ఇస్తారు కావచ్చు మరి ఇక అమ్మ వాళ్ళే మాట్లాడుకుంటారు
హు ఆ రిసెప్షన్ పెట్టుకోకపోవడమే మంచి విషయం మళ్ళీ మీకు చార్జెస్ ఏదైనా వెహికల్ తీసుకెళ్లాలి వాళ్లకు భోజనం క చ్చు తండగా
అవునండి మళ్ళీ రెండు రెండు సార్లు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ రిసెప్షన్ పెట్టుకుంటే అప్పుడు వెళ్ళాలి
ఉ ఎందుకులేండి పెళ్లి చేసి పంపిస్తే అయిపోతది
అదే ఆలోచిస్తున్నారు మమ్మీ వాళ్ళు కూడా ఖర్చు తక్కువ అవుతయి కదా రెండు సార్లు ఎందుకు అన్నట్టుగా చూస్తున్నారు
మరి అప్పట్లో ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు మ అక్కేదో ప్రభుత్వ ఉద్యోగానికి చదువుకుంటుందన్నావు కదా వచ్చిందా మరి
ఆ రాలేదులేండి అది కొన్ని మార్కులతో పోయింది ఇక మా అక్క కి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఇక పనికోసమనే ఇక అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు
అయ్య అవునా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే అంతే అది వచ్చే వర ఉండాలంటే అది కష్టం అవుతది
అంతే కదా అండి ఇప్పుడు తనకి వయసు కూడా చాలా అవుతుంది అందుకోసమని ఇక ఏం చదువుతా ఉండే పెళ్లి చేసుకో అన్నట్టుగా అడిగారు
ఉహు సమాజంలో కూడా ఎవరు ఉంటే అంటూనే ఉ టారు అంత వయసు వచ్చింది పెళ్లి చెయవా చెయ్యవా అని అడుగుతూ ఉంటారు కాబట్టి చేయడమే మంచిది లేండి
ఉ అదే అందుకోసమనే ఇక మా అమ్మ కూడా చేయడమే ఇగ ఎంత రోజులు చదువుకుంటావు చాల్లే అనేసి చేసేస్
ఉ అటు పెళ్లి తర్వాత మళ్ళీ చదువుకుంటుందా లేకంటే ఆపేస్తానని చెప్తుందా
నాకైతే ఏం చెప్పలేదు కానీ చదువుకోవాలనుకుంటే ఇక తన ఇష్టం వాళ్ళని అడిగి తను చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు
చదువుకుంటూనే బెట్టరు కదండి ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఎతలు చదువుకొని ఉద్యోగం సాధించకపోతే మళ్ళీ అందరు ఆడవాళ్ళలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తది
అది కూడా కరెక్టే లేండి కానీ ఇక మనమయితే చెప్పలేం కదా తనకి తన ఇష్టం తనకి ఇంట్రెస్ట్ ఉంటే తను చదువుతుంది వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని
ఉమ్ తన జీవితం కదా తను మంచిగానే ఆలోచించుకుంటాది అనుకుంటా లేండి
ఆలోచించుకుంటదిలేండి ఏ ఇప్పుడు నేను చెప్పిన కూడా నువ్వు నాకు ఎందుకు చెప్తున్నా అలా ఇలా అంటారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి
ఉ అంటే పెద్దవాళ్ళకి మనం చెప్పలేం వాళ్ లే ఆలోచించుకుంటారు ఇగ వదిలేయాలి మనం
అదే అందుకోసమని నేను కూడా ఏం అడగలేదు
ఇంకా మర అయిపోయిందా అంటే చాలా మంది కనిపిస్తున్నారు కదా ఈ రోజు ఏమైనా ఉందా నిన్న తోనే అయిపోయిందా వచ్చిన చుట్టాలు అందరు వెళ్ళిపోలేదా
నిన్నతోనే అయిపోయింది కాకపోతే మా చుట్టాలు ఉన్నారంటే వాళ్ళకి చాలా దూరం కదా అందుకోసమని ఇక్కడే ఉన్నారు ఈ రోజు వెళ్తారు అనుకుంటా మరి మళ్ళీ అలాగే పనులు కూడా ఉంటాయి కదా మా ఇంట్లో
అవును పెళ్లి పనులు అంటే ఇగ చాలా ఎక్కువ ఉంటాయి అందరి సహాయం అవసరం పడుతది
అదే అందుకోసం అనే అడిగాము ఉండండి ఈ రోజు ఇక్కడే అంటే ఉన్నదిగా ఒక నె అయితే కదా అన్నట్టుగా
మరి పెళ్లి షాపింగ్ చేస్తున్నారు స్టార్ అంటే మొదలు పెడుతున్నారు తర్వాత మొదలు పెడతారు
ఇప్పుడైతే ఇంకా ఏం స్టార్ట్ పెట్టలేదు ఇక వాళ్ళు ముహూర్తం చూసుకొని పెళ్ళి ఈ రోజు అని చెప్తే అప్పుడు స్టార్ట్ చేస్తావు
అంటే కనీసం ఒక నెల రోజు ముందు నుండే పనులు స్టార్ట్ చేసుకుంటే పెళ్లి వరికి ప్రశాంతంగా ఉండొచ్చు
ఆ నిజమేనండి అప్పుడు హడావిడిగా చేసుకోవడం కన్నా ముందే చేసి పెట్టుకుంటే బాగు ఉంటాంది
అంతే కదా అప్పుడు మళ్ళీ అది మిస్ అయింది ఇది మిస్ అయింది అని వాళ్ళు వీళ్ళు అంటారు దానికన్నా ముందే ఒక లిస్ రాస్ పెట్టుకొని అన్ని తెచ్చుకుంటే బెటర్
ఉమ్ అదే చూస్తున్నా మేం కూడా అంటే ఆ ముహూర్తం చూసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్ చేస్తా ఒక మంచి రోజు చూసి ఇగ
ఉమ్ అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఇదే మొదటి పెళ్ల ఇంతవరకు ఎవరకైయినా పెళ్ళ అయింది ఆల్రెడీ
ఆ ఇదే మొదటి పెల్ల అంటే లేదులేండి మా ఇంకో అక్కకి కూడా అయింది
ఉమ్ అయితే ఆల్రెడీ మీ అమ్మ వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి ఏది తీసుకోవాలి ఏది ఎంత తీసుకోవాల అనీ వాళ్ళ కు ఒక ఐడియా ఉండింటుంది లే
ఆ ఉందండి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఒక పెళ్లిి చేశారు కాబట్టి తెలుస్తాయి కదా వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏం తీసుకోవాలి అన్నది
అదే పెళ్ళి అంటేనే చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం మళ్ళీ ఏదన్నా లేదు అం టే ఇబ్బందవు పోతది ఆ
ఆ అవునండి చాలా జాగ్రత్తగా ఉండాలి మా అమ్మ అదే టెన్షన్ పడుతుంది ఏది మిస్ అయ్యిన మళ్ళీ మనల్నే అంటారు సరిగ్గా చూసుకోవాలి అన్నీ అంటూ టెన్షన్ పడిపోతుంది
ఉం పెళ్లి చేయడం అంటేనే పెద్ద బాధ్యత కదా ఇగ వాళ్ళకి ఆ మాత్రం టెన్షన్ ఉంటది లే
అంతే కదా అండి పెళ్ళంటే ఒక చిన్న విషయం ఏం కాదు కదా
అ ఉమ్ ఇంకా మరి మీ నాన్నగారు ఏమన్నా పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్నారా
ఇప్పటికైతే ఏం లేదు వాళ్ళ ఇంటికిళ్ళేసి వచ్చాక ఇక స్టార్ట్ చేస్ తరేమో
ఉమ్ ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఎక్కువ పనులే ఉంటాయి అన్ని స్టేజ్ అని ఈ టెంట్ హౌస్ అని పందేరు వాళ్ళు అదిదంటూ మాట్లాడుకోవాల్సి ఉంటది
ఆ అవునండి ఇక అందరికి ముందే చెప్పాలి కదా మళ్ళీ ఆ టైమ్ లో చాలా మంది పెళ్ళిళ్ళుంటే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా
ఉమ్ మళ్ళా వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టియాలి కదా అది కూడా టైం పడుతది అందరి చుట్టాలని పిలవడం
ఆ అవునండి ఆ వెడ్డింగ్స్ కార్డు కొట్టియాలి మళ్ళీ వాటిని అందరికి ఇవ్వాలి కదండి అదొక పెద్ద పని కదా
అంటే ఇప్పుడు ఇంటింటికిెళ్ళిస్తారా లేదంటే ఇట్లా వాట్సాప్ లో జస్ట్ ఫోటో పంపవచ్చెయ్యండి అని చెప్ప అరు
ఎంటండి
ఇంటింటికిెళ్ళు ఇస్తారా కార్డ్స్ లేదంటే జస్ట్ వాట్సాప్ లో ఫోటో పెడతారా అని అడుగుతున్నా
అంటే కొంతమందికి ఇస్తామండి కొంతమందికి నార్మల్ గా ఇంటికెళ్ళి చెప్తాము కార్డేమి ఇవ్వకుండా దూరం ఉన్న వాళ్ళకి కార్డు ఇస్తాం
ఉమ్ అంతేలేండి దగ్గరి బంధులకు ఐతే ఖచ్చితంగా వెళ్ళి పత్రిక ఇవ్వాల్సిందే కదా లేకపోతేంటే మళ్ళీ మనస్పర్ధలు వస్తాయి
అంతే కదండి ఇప్పుడు ఒకరికి చెప్పి ఒకరు చెప్పలేదంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా
అంతే పెళ్ళంటే ఇక చాలా సాంప్రదాయాలు ఉంటాయి పాటించాలి తప్పదు
అవునండి అందులో ఏది తక్కువ చేేసినా కూడా మళ్ళీ మాటలు అన్నిీ పడాల్సి వస్త
అవునా పెళ్ళిలో అన్ని కరెక్ట్ గా ఉన్న మాటలు వస్తా స్తాయి ఇంకా మళ్ళీ మనం ఏమన్నా తక్కువ చేస్తే ఇంకా రెండు ఎక్కువే వస్తాయి
అంతే కదండి ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు చూసే వాళ్ళకైతే ఇంకా అదొక మంచి అవకాశం అయిపోతుంది కదా
మీ ఊర్లో అని కాదు మా ఊర్లో అని కాదు ఎక్కడైనా సమాజమే అట్లా అయిపోయింది కదా
అంతే కదండి ఇప్పుడు ఏ ఇలా అయినా ఒక మాట అనాలి అన్నట్టుగా రెడీగా ఉంటారు కదా కనీ మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవద్దు అన్నట్టుగానే చూస్తున్నా
ఉమ్ అదే అదే అందుకే ఒక నెల రోజుల నుండి పనులు స్టార్ట్ చేసుకోండి అప్ అప్పుడతే ఏం ప్రాబ్లమ్ అవ్వదు ఇగ
ఓ అంతే అండి ఇగ అందుకే ఉన్న చుట్టాలు అందరికూ మనిషి కో పని చేస్తే త్వరగానే అయిపోతాయిలేండి
బంధువులు ఎప్పుడుచ్చినా రాకపొయిన ఇలాంటి సమయంలో చాలా సహాయంగా ఉంటారు అని అనుకుంటా నినాయితే
ఒ ఖచ్చితంగా వస్తారు కదాండి అంటే పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కదా ఒక ఆ కుటుంబం ఒక ఒక్కతే చేసుకోలేవు కదా అన్ని పనులు
ఆ అంతే అండి మిము కూడా చేసినొళ్ళు అనుభవం ఉంది మాకు కూడా మరి పనులు చూసుకోండి అంటే చాలా పనులు ఉన్నొళ్ళు ఉంటాయి కదా
ఆ అలానేండి చాలా పనులు ఉన్నాయి కదా అది కూడ బంధవులున్నాయి కదా వాళ్ళతో కూడా మాట్లా అమ్మో